హలో
హలో
ఆ హలో సిస్టర్
ఆ చెప్పండి
ఇందాకా మర్చిపోయి న ఒకటి విషయం మాట్లాడదాం. అదే మీరు
అదే మొన్న నాతో అన్నారు కదా నాగమ్మ టెంపుల్ కి వస్తాను అని.
ఆఆ
గుర్తుందా?
ఆ గుర్తుంది సిస్టర్.
అది ఈ వచ్చి నేను ఈ మధ్యన ఒక చోట విన్నానమ్మా. ఆ యూట్యూబ్ నిండా ఏటి నిండా చాలా టెంపుల్స్, నేను నాగమ తల్లి టెంపుల్స్ చాలా చూస్ సాను గని ఇక్కడ భీమడోలు దగ్గర చిన్ అదే, ప్చ్ ద్వారక తిరుమల ఎల్లే రోడ్డు ఉం తాడేపల్లిగూడెం సైడు, భీమాడోలు తాడేకుగూడానికిని ఆ ఏల్లూరుకి మధ్యలో ఒక ఆ టర్నింగ్ ద్వారక తిరుమల వెళ్ళే రోడ్డు ఉంటది
సో దానికన్నా వెనకే ఒక నాగమ్మ తల్లి టెంపుల్ ఉందమ్మా
ఆ
ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఇటు రావచ్చ అమ్మా అదే ఇక్కడ భీమడోళ దగ్గర నాగమ తల్లిని దర్శించు
ఆహో చూస్త సిస్టర్
ఆవిడంట కోయాంబూ అంటమ్మా
అదేలే
ఆ
కానీ ఆవిడే టైంస్ అంటున్నారు మరి ఏంటంటే పిల్లలు అయిన వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నా తీిరుస్తారు అని చెప్పి అ
హలో
ఆ వింటున్నాను సిస్టర్
ఆ అదే ఆ అక్కడయితే ఫేమస్ అంటున్నారు రా మరి
ఆ ఓకే సిస్టర్ చూద్దాము
అ
అయితే వెళ్దాం
అలాకేకేంటమ్మా
ఏముంది సిస్టర్
చెప్ప ఏదైనా చెప్పమ్మా ఇంటాను
అయితే అది ఎడ్ సైడ్ నుంచి రావాలి ఇప్పుడు రావాలంటే
నా తెలంగాణ వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు ఆ మ్యాక్సిమం ఎవరు వచ్చినా సరే ఇటు ఎటు అయినా సరే అటు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు గానీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ నుంచి కాని లేదా ఇటు ఆసరాబట్ అటు సత్యపల్లా అయంచి అన్నార అనుకో తడపులు కూడా రావాలి హైదరాబాదు అలా వచ్చారనుకో మక్సిమం ఏలూరు రావాలి
ఓకే ఓకే
వైజాగ్ వాళ్ళు కూడా తాడేవిలుగుమే రావాలి
ఆహా అలా ఉంది అయితే
ఏదైనా రెండింటికి మధ్యలో ఉంది
ఓకే
అంటే అది జర్నీ బట్ హైదరాబాద్ తెలిసినంత సెవెన్ అవర్స్ పడుతుందమ్మా సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అవర్స్ వేసుకో ఇటు ఆశ్వరావు పేట సత కొత్త పెళ్లి సైడ్ అనుకో నాకు తెలిసినంత వరకు త్రీ ఫోర్ త్రీ అండ్ ఫోర్
అర్ధం కాల సిస్టర్
అదే సత్తుపల్లి సైడ్ అనుకో వరకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతదానను టెంపుల్కి
ఎలా అంటున్నారా
హ అంటే ఏమిీ లేదు ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ టెంపుల్ క వెళ్ళాలి అంటే ఏదత ఆడేపులగూడె నుంచి లేదా ఏలూరు నుంచి
ఊహు
ఆ లేకపోతే
ద్వారకా తిరుమల నుంచి అంటే అటు ద్వారకా తిరుమల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఆళ్ళు చ్చేవాళ్ళు ద్వారకా తిరుమలలో దిగు పోయి ఎవరైనా సరె ఏలూరు వచ్చోళ్ళైనా బీమవరంలో దిగాలి బేపుల్గూడంలో వచ్చిన వాళ్ళైనా భయమిడళ దిగలి ద్వారక తిరుమల వచ్చిన వచ్చినా భయబడాలి.
అదేలేండి
ఈ త్రీ రూట్సే ఉంటాయ్ ఇంకే రూట్లు లేదు
అయితే ఈజీయె అన్నమాట
ఆ ఈజీగానే మీకు రోడ్డు మీదే కనిపిస్తది నమ పల్లె వెలుగులు అవి ఎక్కారనుకో నాగం భేముడు దగ్గర దింపమండి అంటే అక్కడే దింపుతారు
ఆహా డైరెక్ట్ డెస్టినేేషన్ ఇంకా అక్కడె ఎటు ఎటు ఎళ్ళకుండా
ఎల్లక్కర్లేదు అక్కడ దిగి మనం ఫస్ట్ టైం వచ్చారనుకో అక్కడ బస్స్టాప్ ఆ షాప్లోకి వెళ్ళిఅడిగారనుకో వాళ్ళు చెప్తారనమాట
ఆహా
అమ్మాయి ఉంది నాకు చె ఆ చెప్ప అనమాట వెళ్ళ అసలు ఏంటి విశేషాలు అని అడిగితే చెప్పింద నమాట ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకో కాలు కడుక్ంటే అక్కడ పుట్లా ఉంటది పుట్ట చుట్టూరు ఆ మెసెస్ తుంటది లోపలికి వెళ్తేలేదు ఉండదు ఆ బయటె ఓ పుట్టు ఉంటది ఆ పొట్టు దగ్గర ఏంటంటే పిల్లై అదే పిల్లలు కావాల్సినోళ్ళు అంటేనంట పూజారి గారు ఫస్టుఓ మనతో పూజ ఏదో చేయించి తర్వాత స్నానం చేయించి అదే పూ స్నానం అంటే పూజారుగా చేయించరులే ఆ లేడీస్ ఉంటారు చేయించెక మళ్ళి పుట్ట పక్కన పొడుకో బెడతారంట
ఆహా ఓకే ఆ విన్నాన్ సిస్టర్
ఆ పుట్లోను అదే ఆ పుట్ట దగ్గర మనం పొడుకు ఉయ్యాల గని ఏదోటి వస్తుదంట మనకి
ఆహ కలొస్తద
కళస్తదంట
ఓకే
దాన్ని బట్టి పిల్లల పుడతారా లేద అని
మనకి దెలుస్తది
తెలుస్తది మీ మెయిన్ గా అది ఏంటంటే సంతాన వల్లి సుబ్రహ్మణ్య స్వామ నాగమ్మతల్లో మా మొత్తానికి ఆ పేరు గుత్తులేదు సంతాన నాగలక్ష్మ కా దేవత ఏదో ఆ ఇంకేంటమ్మ విశేషాలు చెప్పాలి
అయితే అక్కడికి రెగ్యులర్ గా చాలా మంది ఎళ్తా ఉంటారు గదా అయితే ఆ టెంపుల్ కి రెగ్యులర్ గా చాలా మంది వెళ్తారు అనుకుంటా గదా
రెగ్యులర్ గా కన్నా సా చూజ్ డే వెళ్ళాలి మనం
ఆహా ఓ ఓకే ట్యూస్డే అయితే ఆహా మెయిన్ గా ట్యూస్డేనా
ఆ ఎవరైనా సరే తొమ్మిది వారాలు చేయ్యాలంట
ఉహుమ్
మన డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతదంట
అదే అదే అదే
అని నమ్మకం అక్కడ అంత అంతె
అంటే ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళినా గానీ ఆ నమ్మకంతో వెళ్ళాలి
అవు
నమ్మకం పెట్టుకొని వెళ్ళాలి
అంతే కానీ చాలా మంది జరుగుద్ది చెందుద్ది అని చెప్పారు
ఉమ్
వెళ్ళాలి అనుకుంటే కానీ మరి నే అక్కడికి వెళ్ళాలంటే నాకు లా మొన్న అదే మా ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళాలి కానీ నేను మీ బావగారు వెళ్ళాలి
ఉహుమ్
వెళ్ళాలంటే
అయితే వెళ్ళాలి అనుకుంటున్నారా
అనుకుంటున్నాము మరి సిచ్యుయేషన్ బట్టి ఆ రోజు
ఉహుమ్ సరే సరే
ఆమ్ ఇంకేటి అమ్మా
ఇంకేం లేదు సిస్టర్
వంట చేసేసావా
లేదు సిస్టర్
ఏ
ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది
ఉహుమ్
తినేస్తాం
అదేలేే ఆ ఆహా ఆఫ్టర్నూన్ ఏం కూర వండా వేంటి
ఆఫ్టర్నూన్ కర్రీ వండలేదు బయట నుంచి తీసుకొచ్చాను
ఏ ఎందుకని
అంటే కొంచెం బయట పని ఉంటే పని మీద బయటికి వెళ్ళాం
ఉహుమ్
ఉమ్ కర్రి తీసుకొచ్చేసా ఆటోలో వెళ్ళా అక్క
ఆటోలో వేళ్ళారా దూరమా
ఆ సెంటర్ ఇక్కడ నుంచి దూరం ఉంటది
ఉహుమ్ అదలే నడిసి వేల్తే ఎంత టైమ్ పడది
నడిచి వెళ్తే ఒక ట్వంటీ అంటే ట్వంటీ కాదు ఒక ఫిప్ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ ట్వంటీ మినిట్ వేసుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో వెళ్ళొచ్చు
అదేలే
ఆమ్
అంటే మధ్య మధ్యాహ్నం పూట అయితే ఎండ టైం కదా ఆటోనే బెస్ట్ లే
ఆ
ఉమ్ మరి వెళ్ళినా పని అయిందా
ఆ వెళ్ళిన వర్క్ అయింది
వెళ్ళిన పని అయిందంటే
ఆ ఏంద అక్క
అయందా ఓకే అయితే ఇంకోటి తెచ్చే ఏంటి మధ్యాహ్నం
మధ్యాహ్నం అది ఏమంటారంటే అది గుర్తు రాట్లేదు నోట్లోకి రావట్లేదు ఆ చిక్కుడుకాయ
ఆ చిక్కుడుకాయ
మసాలా బాగా ఎక్కువ వేస్తది చిక్కుడుకాయ తింటానక్క మశలా ఎక్కువ ఎసేశాడు
ఉహ మరి అమ్మకి పెట్టావా మరి
ఆ తిన్నారు మమ్మీ కూడా ఆ తింది
అమ్కు హెల్త్ బాగోదేమో కదా మాదితేనాచ్చా
ఆ చిక్కుడుకాయ కి ప్రాబ్లం ఏం లేదు చిక్కుడుకాయ తినొచ్చు
అదేలే ఓకే యితే
చిక్కుడుకాయ్ ప్రాబ్
ఉ అర్థంగాళిదమ్మా
చిక్కుడుకాయ ప్రాబ్లం కాదు.
ఓకే అదేలే ఆహా మరి ఏం తినకూడదు
మమ్మీ ఏం తినకూడదు అంటే
ఈ
అరిటికాయ దొండకాయ కాకరకాయ ఇంకా కందిపప్పు
అదేలేే
అవి తినకూడదు మిగతా అవన్నీ తినొచ్చు
అయితే ఇవి బంగాళదమ్ము కూడా తినకూడదేమో
బంగాళదుంప తినొద్దని ఏం చెప్పలేదు
అదేలే మూడు పూటల మందులు ఉంటాయి అమ్మకి
మూడుపోట్లో ఉంటాయి అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వేసుకుంటారు మధ్యలో
అదేలే ఉహూ అంటే ఆయుర్వేదం వాడుతున్నారా
ఆయుర్వేదం కాదు హోమియోపతి
ఓహో హోమియోపతి వాడుతున్నారా
ఆయుర్వేదం అంటే మనకి వేడి చేసేస్తది
మరి బానే ఉంటదా అయితే
ఆ
ఉమ్మ్
బానే ఉంటుంది ప్రస్తుతానికి అంటే ఇవాళ కొంచెం పడిపోయారు
ఉహూ సరేలే అయితేనమ్మ ఉంటానే
ఆ సరే అక్క